హలో హాయ్ అండి
ఆ
ఏం చేస్తున్నారు.
కూర్చున్నాం
కూర్చున్నావా తిన్నారా మరి
మీరు బాగున్నారా
ఆ బావున్నాం మీరందరు బావున్నారా ఇంట్లో
అవును బాగున్నాం
ఏం లేదండి కూర్చున్నాం పన్లన్ని అయిపోయింది కూర్చున్నాం తిన్నాం
ఆహా
ఏం జేసిల్లా మరి ఇవాల వంట
ఇవాళ పప్పుచారు చేసినా
పప్పుచార్ జేసిల్ల ఫిష్ ఫ్రై ఆ లేయ్ అయ్ మ్ ఇంకా పిల్లలందరూ బావున్నారా మరి
అవును బాగున్నారు
మ్ ఇంకా
ఇంకా చెప్పండి ఏం చేస్తుర్రు మీరు
ఏం లేదండి కూర్చున్నాం
అయిపోయిందా పనంతా
ఆ అంతా అయిపోయింది ఇంకా
ఏం వండిడ్రు
ఏమ్ వంట చేసినామంటే ఆ చికెన్ చేసిన్నం ఇంకా పప్పు
వచ్చా మీకు వంట చేయడం
ఆ వచ్చు మీకు వచ్చా మీరే చేస్తారా ఇంట్లో ఆ చెప్పండి
మ్
ఏమైంది
ఏం చేస్తండ్రు ఇప్పుడు
ఏం లేదండి కూర్చున్నాం అంతా పని అయిపోయింది కూర్చున్నాం ఇగ నిన్న వర్షం పడిందా మీ దగ్గర
అవును
మా దగ్గర కూడా పడింది ఇంకా చెప్పండి
ఇంకా వేడిగనిపిస్తుంది
అవునా అవును పొద్దు నుంచి అయితే మబ్బు మబ్బుగే ఉంది కాని ఉడకపోతుంది చల్లగ లేదు ఊ తిన్నారా మరి మామిడి కాయలు మంచిగా మామిడి పండ్లు కాయిలు అవునా
ఈ లాస్ట్ వీక్ కదా ఇప్పుడు
మ్మ్
నెక్స్ట్ వీక్ నుంచి మంచిగ రావు
హ్మ్మ్ ఇంకా మీరే చేస్తరా వంట లేకపోతే
ఆ నేనే చేస్తా
మీరే చేస్తారా అవునా ఇంట్లో అయితే నేనే చేస్తా మామమ్మీ చేయదీ
ఊ మీరే చేస్తారా
ఆ నేనేే చేస్తా
ఎంత బాగున్నారు మీరు మా పిల్లలు ఉన్నారు
అవునా మీ పిల్లలు చెయ్యరా
అస్సలు చెయ్యరు నేనే చేసుకోవాలి
ఉహూ ఇంకా
చెప్పండి ఏమేం వండొచ్చు
అన్ని మళ్ళ వండచ్చు అన్నిచేస్తా నేను ఏం చేయమంటే అ అన్ని చేస్తాం
అవునా అన్నీ వచ్చా
ఊ ఇంకా చెప్పండి ఊ
ఊ
చెప్పండి
చెట్లు ఉన్నాయా మీ దగ్గర
ఆ
గులాబీ చెట్లున్నాయా
ఆ చెట్లు ఉన్నాయి
ఉమ్
మీ ఇంట్లో ఉన్నయా చెట్లు మరి ఏమేమి చెట్లు ఉన్నాయి
గులాబీ చెట్లున్నాయి
ఇంకా హ్మ్మ్
సీతాఫల్ చెట్టు ఉంది
అవునా నిమ్మకాయ ఉంది మా దగ్గర కలిపత్త చెట్టు ఉంది గులాబీ చెట్టు ఉంది ఇంకా అలువేరా అంటారు చూడండి ఆ చెట్
ఆఆ
హ్మ్మ్ సితాపల్ చెట్లు కూడా ఉంది
అవునా అండి
ఉ
ఏముంది
అన్నీ ఉంది అన్నిీ చెట్లు ఉన్నాయి అంటున్నా
ఆ
మ్ ఇంక
ఇంకా ఏం వండొచ్చు నీకు ఇష్టమైన రెసిపీ చెప్పండి కూరది
ఏం చెప్పలోి చెప్పండి అదే చెప్తా నాకైతే అన్ని ఇష్టం
బిర్యాణి రెసిపీ చెప్పంది
బిరియనీయా మీక రాదండి
వచ్చు
వచ్చా ఉమ్ సరే అండి మీరు నేర్పించలలా ఎవరిని
అందర్నీ
అందర్నా నవునా ఎట్లా చేస్తారంటే బిర్యానీ చికెన్ ఉంద చికెన్లో అన్నీ కలుపు కోవాలె మసాలా
ఆ ఇంక చెప్పండి హలో హలో హలో